హలో హాయ్ండి
ఏం చేస్తున్నారు
ఉమ్ ఏం లేదు కాలే అండి మీరు
ఏం లేదండి
ఏం టాపిక్ మాట్లాడుకుందాం
మూవీస్ చూస్తారా మీరు
ఆ చూస్తా అండి మీరు
యా చూస్తానండి మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు
ఆ నాకు వచ్చేసి విజయ్ దేవర కొండ టాలీవుడ్ నుంచి అయితే మీకు
ఆ నాకు ప్రభాస్ అండి
ఒకే ప్రభాస్
య మీ ఫేవరెట్ మూవీ
ఆ రీసెంట్లీగా చూసింది అయితే నాకు దూరందరూ చూసినా అండి చాలా బాగా న
యా నాక్ గుడ బా ఛీ బాగుంది యా చూసానండి
అవునా ఇట్లా యాక్షన్ స్పై మూవీస్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాయండి మీకు
యా ఉంటాయండి లైక్ ఇన పెరేంటి అడవి సమ్ కంప్లీట్ చేయండి అడవి అడవి అడవి ఆధారవత్ ఎదో ఉంటా దయన్ పెరు హిట్ టు మూవీ చేశారు కదా ఆయన పేరేంటి అడవిశేష్ యా ఆయన మూవీస్ కూడా ఆయన అన్నీ ఇలా స్పై మూవీస్ లేక్ పోతే సోల్జర్ టోరీస్ ఇలా తీసుకుంటారు కదా ఆయన మువీస్ చాలా ఇష్టం నాకు
కొ మోస్ట్లి అవును
అండ్ ఫేవరెట్ మూవీ వచ్చేసి నాకు సలార్ అండి దేవరా ద మోస్ట్లీ ఫేవరెట్ సలార్ అండ్ దేవరా
దేవరా ఎన్టీఆర్ అదె కదా
య అదే
ఒకే ఈ సలార్ అంటే ఎందుకు అంత ఇష్టం స్ మూవీ
ప్రభాస్ ని హైప్ చేసి అ ప్రభాస్ అనే కాదు ఆ మూవీ వేరే వాళ్ళు ఎవరు తీస్ కూడా అందులో ఉన్న హీరోకిి ఉన్న హైపు ద వే యాక్షను ఇంగ వేరే ఆరా థట్స్ వేరె ఆరా సలది హుమ్ సో నాక్ ప్రభాస్ మూవీ పైగా ప్రభాస్ అనే ఒక కాన్సెప్ట్ తో కూడా ఆ మూవీ నచ్చింది
ఇప్పుడు ఇ సలార్ మీరు థియేటర్ లో వాచ్ చేసారా లేకపోతే తే ఫోన్ లో ఏమైనా చూసారా
థియేటర్ లో చూసాను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాలేదు, సెకండ్ టైం చూసనం కొంచెం అర్థమయ్యంది. థర్డ్ టైం చూసిన అప్పుడు పూర్తిగా అర్థమైంది.
త్రీ ఫోర్ టైమ్స్ చూసారు ఐతే
త్రీ టైమ్స్ చూసా
అవునా
ఆఫ్టర్ దట్ దేవరా దేవరాలో ఉన్న ఆ ఎన్టీఆర్ కు ఉన్న హైప్ అదిప్ యాక్షన్ అది బాగా నచ్చింది నాకు
మీకు యాక్చువల్గా యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం అన్నమాట
యా అవును
వైబ్ ఉండాలి హైపు ఉండాలి
ఆభ్యస్లి
హ్ హ్ హ
మీ ఫేవరెట్ ఏంటి? కామెడి ఆద్ థ్రిల్లర్ ఆ, హర్రర్ ఆ, యాక్షనా?
యాక్షన్ థ్రిల్ థ్రిల్లర్ స్పై మూవీస్ అంటే ఎక్కువ ఇష్టం ఇంకా అప్పుడప్పుడు ఇగ రొమాంటిక్ మూవీస్ కూడా చూస్తాను అన్నమాట లవ్ స్టోరీస్ ఆ ఎస్
అదర్ కంట్రీ మూవీస్ ఏమన్నా చూస్తారా?
ఆ లేదు అండి ఇప్పుడు చూడట్లేదు ఇంతకు ముందు చూసేది
ఏం చూసారు ఇంతకు ముందు
ఏ అవెంజర్స్ ఎండ్ గేమ్ అట్లాంటివి ఉంటాయి కదా
ఓ అవి కూడా నా ఫేవరెట్ ఏవ్ మా తమ్ముడు చూసేవాడు సో అప్పుడు చూసేదాన్ని సో అవి కాకుండా ఇప్పుడు కొత్త కొత్తగా ఫిలిపిన్స్
లేదు మేడం రీ రీ రీసెంట్ రీసెంట్ గా అయితే ఏం చూడలేదు ఇంతకు ముంద అయితే చూసేది ఇప్పుడు కాదు
అవుఓకే అంటే కొంతమంది అదర్ కంట్రీ మూవీస్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మూవీసే అనుకుంటారు కాకపోతే చాలా లాంగ్వేజెస్
అవునవును అవును కొరియన్ మూవీస్ ఉంటాయి
స్పిడ్ గేమ్ చూసారా
లేదు లేదు చూడలేదు చూద్దాం అనుకున్నా ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చాలా బాగుంటందని విన్నాను మీరేమైనా చూసారా
నేను సగం చూసా యాక్చువల్లీ దట్ వాస్ బోరింగ్ అండి సగంలోనే నాకు బోరం పించింది సో అందుకే వదిలేసా పూర్తి కంప్లీట్ చేయలేదు అండ్ స్విగ స్విగ్విన్ సీజన్ వన్ చూడలేదు కాబట్టి సో నాక అంత ఇంట్రెస్ట్ రాలేదు అండ్
లేదు అనుకుంటా అవునవును మీరు సీజన్ వన్ నుంచి చూసుంటే అంటే ఓకే మీకు అర్థం అయ్యేది ఆ ఓకే అనిపించేదేమో
యా అవును
అలా ఏమైనా ఐడియా ఉందా స్క్విట్ గేమ్ అసలు ఏంటి మూవీ అని
అయితే ఒక గేమ్ లెక్క అండి ఒక గేమ్ లెకు ఉండది అందులో ప్లేయర్స్ కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ని బ్రేక్ చేసి ఇస్తార్ అనుకోండి ఆ టాయ్ లో టాయ్ లో క్యామ్ ఉంటంది క్యామ్ కెమెరాని కొంతమంది అబ్జర్వ్ చేస్తూ ఉంటంది సో వాళ్ళు చిన్న మిస్టేక్ అయినా కొన్ని కొన్ని వేరే వేరే గేమ్స్ ఉంటాయి అనమాట ఆ గేమ్స్ లో ఆ రూల్స్ బట్టి ఎవరేనా రూల్ బ్రేక్ చేస్తే ఇమీడియట్లీ వాళ్ళని చంపి చంపేస్తారు
పర్టిక్యులర్ రూల్స్ ఉంటే అవి వాళ్ళు పాటించాలి ఖచ్చితంగా
ఏ అవును ఆ కాకపోతే మూవీ నాకుంత నచ్చలేదు
ఈ అవతారు అట్లాంటి ఏం చూడలేదా మీరు
అవతార్ చూడలేదండి
అవునా ఫస్ట్ది కూడా చూడలేదా అవుతారు వన్
లేదు లేదు
ఆ మీకు ఎప్పుడైనా టైం ఉంటే చూడండి చాలా బాగుంటంది వన్ అయితే బాగుంటది
అంటే స్టోరీ ఏంటిది వన్ లైన్ లో చెప్ చెప్పాలంటే దీని గురించి
అంటే మనం వేరే గ్రహానికి పోయి అక్కడ హ్యూమన్స్ బతకడానికి ట్రై చేస్తారనమాట అక్కడన్న ఏలియన్స్ లైక్ ఏలియన్స్ కాదు అట్లాంటి కొన్ని క్రియేచర్స్ ని చంపి అక్కడ మనం డామినేషన్ ఎలా ఉంటుంది అనేది హ్యూమన్స్ క వాళ్ వాళ్ళకి వార్ జరుగుతాది
ఎందులో చూడాలి నెట్ఫ్లిక్ ఆ
ఆ నెట్ఫ్లిక్స్ లో ఉందో లేదో తెలీదుండి ఒకసారి ఉంటే ట్రై అండి జియో హాట్స్టార్ లో కూడా ఉంటదని ఆన్ కుంటా మేబి అంత ఐడియా లేదు ఒకసారి సెర్చ్ అయితే చేయండి
ఓకే అండి
ఇంకా అంతకు ముందు ఏం చూసినా అంటే టైటానిక్ ఓ కటి బాగుంటది అండి మీర్ చూసే ఉంటార అనుకుంటా
సాను
ఆ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అన్నమాట చాలా బాగుంటది చాలా అంటే చాలా కండి ఎక్కువ బాఅంటే నాక్ నాకైతే చాలా నచ్చింది పర్సనల్ గా మీకెలా అనిపించిందో నాకైతే తెలీదు ఏమన్నా షేర్ చేసుకోవాలి అయ్యో అంతా మాట అనేసారే
నిజం గాని అసలు ఏం బాగుంది అసలు కాపోతే జాక్ ఈ సైడ్ అతని సైడ్ నుండి కనెక్షన్ బాగుంది విత్ హర్ కాపోతే ఇంకా తనకు స్విమ్మింగ్ వచ్చని చెప్పేసి పాపం దూకేసిండు లేకపోతే ఆయనే బతికేటోడు ముందే బోట్ లోకి పోయి
ఆ హా హా ఇంకా లవ్ అంటే అదే కదా మరి
అ అదోకటి నాగ్ నచ్చలేదు
ఓకే మీకు అది నచ్చలేదు ఇంకా
యా మీకు తెలుగు మూవీస్ టాలీవుడ్ మూవీస్ కాకుండా మన కంట్రీలోని ఏమన్నా అదర్ కాలీవుడ్ గానీ బాలీవుడ్ గానీ అలాంటి మూవీస్
ఆ కోలీవుడ్ అం టే ఇది ఒకటి మన్యం పూలి అని ఒకటి ఉంటది చూసారాండి
యా చూసా
కోలీవుడ్ నుంచి అయితే అది ఒకటి చాలా నచ్చుది అన్నమాట ఇప్పుడు మూవీ కాదులెండి అది ఓల్డ్ మూవీనే
ఓల్డ్ మూవీనే తెలుసు చూసా నేను కూడా అప్పట్లో మూవీస్ అంటే అన్ని రొటీన్ ఉండేవి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ గా తీస్తున్నారు
అవునండి హ్మ్
కాకపోతే ఇప్పుడు మూవీస్ యాక్షన్స్ ఎక్కువ తీస్తున్నారు కాబట్టి ఎక్కువ మోటివేట్ అయ్యి ప్రజలు రాంగ్ వే లో తీసుకొని పోతున్నారు జనరేషన్ ని
అలా కొంచెం మంచి చూపితే చాలా వరకు ఇంకా వేస్ట్ అన్నమాట తీసుకోందే కాపోతే తీసుకుంటున్నారు ఇప్పుడున్న యూత్ తైతేంది ఈ గన్ కల్చర్ అయితేంది అవునవును గన్ కల్చర్ అయితేంది ఈ స్మగ్లింగ్
సో అన్ని రాంగ్ వే లోనే తీసుకుంటున్నారు
అక్కడ డిస్క్రిప్షన్ లో చెప్తారు బట్ అది ఎవడు చూడు కదా చిన్న యాడేస్తారు చాలా చిన్నది ఇట్లు ఇట్లాంటివన్నీ జస్ట్ కల్పితాలు సో అండ్ సో అని చెప్పేసి ఆల్కహాల్ అయినా స్మోకింగ్ అయినా ఇంజురీస్ టు హెల్త్ అని చెప్పేసి చాలా చిన్నది ఎక్కడో మూల ఈ అది ఎవడు చూస్తాడండి చూసిన పెద్ద ఎవడు పట్టించుకోడు అంత పెద్ద స్క్రీన్ లో ఇది ఎక్కడో చిన్న మూలన
అండ్ ఇప్పుడు జనరేషన్ అనీ చేంజ్ అయితా ఉంది కల్చర్ అనేది కూడా చేంజ్ అవుతుంది సో ఎలాంటి మూవీ తీసినా గుడా రాంగ్ విలోనే పో పోట్రే అయితుంది
అవునండి
పోట్రే బాగానే ఉంటుంది కాకపోతే రాంగ్ వేనే మనం చూజ్ చేసుకుంటున్నాం సో నాకు తెలిసి నా ఒపీనియన్ మూవీస్ మీద ఏంటంటే వాళ్ళు మూవీస్ తీయకుండా ఉంటేనే బెటర్ నాపు
ఓకే ఆ మీకు అలా అనిపించింది చెప్ బేజారు
యా
కానీ కొన్ని కొన్ని యూపియలే అంటే ఆ మూవీస్ లోనే యూపీయ గలుగుతాం అది ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఈ దూరంధర్ రీసెంట్లీ ఐ వాచ్ దూరంధర్ అది
య దురంధర్ గుడ్ మూవీ బట్ అలా చెయ్యదు కదా అది ఓకే తీసారు ఇప్పుడు ఏంటి మనకి అమరన్ మూవీ ఉంది గా లా అలాంటి ఒక సోల్జర్స్ స్టోరీ తీస్ పెరు దట్ వాస్ గుడ్ కాపోతే ఇప్పుడు దురంధర్ లో ఆయన చేసిన సీక్రెట్ మిషిన్స్ అవన్నీ చూపించి యా
అంటే ఇప్పుడు రా చేయడానికి అక్కడ లేదు కదా ఇప్పుడు మనం స్పై చేయడానికి పాకిస్తాన్ లో లేదు
ఓకే లేదు బట్ లేదు బట్ స్టిల్ ఉందండి ఎందుకు లేదు
ఓకే ఉన్నది ఉండొచ్చు అవును లేదు ఇదివాని న ఏల చేప్పు కలుగుతా అవును ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటది అనుకుంటున్నారా
అలా అని కాదు మేబి అలా కూడా కావచ్చు
ఇప్పుడు ఇవన్నీ చూస్తే వాళ్ళే కూడా అర్థం మవుతుంది ఓట్ వస్తార అని ప్రతి వాళ్ళని చెక్ చేయాల్సి వస్తుంది కదా పర్సనల్ డీటెయిల్స్ అయినా
ఇప్పుడు ఏంటంటే ఏది ట్రెండింగ్ లో ఉంటే దాన్నే ఫాలో అవుతున్నారు లైక్ ఏ మూవీస్ కొంచెం హైప్గా ఇన్స్టాలోగాని యూట్యూబ్ లో కని పెడితే ఎవ్రీ ఎవ్రీ కంట్రీ వాళ్ళు చూస్తున్నారు కదా అలాంటి మూవీస్ సో ఇందుకలా ఇలాంటి మూవీస్ తీయడం అండ్ కొన్ని కొన్ని ఇది యాక్షన్ థ్రిల్లర్స్ ఉం అ కదా అలాంటి మూవీస్ కూడా తీయకపోతే మంచిది అని నా ఒపినియన్
ఓకే అవునా
య అంటే పాత స్టోరీస్ తీయడం వేరు ఇప్పుడు జనరల్ గా జరుగు తున్నా లేకపోతే కొన్ని స్క్రిప్టెడ్ ఉ టె కదా బాగా డీప్ గా అలాం టివి కూడా తీయకుండాంటే బెటర్ సినిమా ఇండస్ట్రీ
సరే అండి మరి
ఓకే అండి